హలో హలో
చెప్పండి
నమస్కారం అండి
నమస్కారం
గుడ్ ఆఫ్టర్‌నూన్ అండి
గుడ్ ఆఫ్టర్‌నూన్
మీ మీలైఫ్ ఏమైనా ఇంపార్టెంట్ ఈవెంట్స్ మీరు వెల్ళన్న వెళ్లిపోయారా
లైఫ్ లో ఏమైనా ఇంపార్టెంట్ ఈవెంట్స్ కి వెళ్లలేకుండా ఉండడమా
ఆ
ఫిఫ్టీ థర్టీ ఇయర్స్ జస్ట్
ఏంటండి వాయిస్ కట్ అవుతుంది
మీది పెద్ద ఎక్కువ ఏజ్ కాదు కదా ఎక్కువ ఈవెంట్ సరుపుకోవడానికి ఇంకా చిన్న పిల్లలమా మేము
అంటే ఇది బా ఇంపార్టెంట్ హా ఫంక్షన్
మీరు ఎలా అడగాలి ఏమన్నా మంచి ప్రోగ్రామ్‌లో ట్రిప్‌లు మిస్ అయ్యారా అని అట్ట అడగాలి
అంత ఇంపార్టెంట్ బట్టి ఉంటాయి ఉంత
అంటే ఇంపార్టంట్ ఏంటి ఇంపార్టంట్ ఏంటి హలో
హలో హా ఒకే బాగా వినిపిస్తుందా అండి
ఆ చెప్పండి
ఈవెంట్స్ వంద మ్యారేజ్ కు ఓఇర్రు ఆ వన్స్ వన్స్ అద నన్ను మిస్ అయ్యారా
అంటే అలా ఏం లేదు
హు
ఏదేనా ఒకటే ఇంకా మిస్ అయనమంటే ఇంకా తప్పదు మిస్ అయమంటే ఇంకేం చేస్తాం మిస్ అయ్యమంటే మిస్ అయ్యాము నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్ చూసుకుంటాం కాపోతే ఆ ఈవెంట్ పోయిన సరిపోయింది ఇప్పుడు రాదంటారా
కాదండి ఇప్పుడు ఈవెంట్ మిస్ అయ్యి కదా ఆల్టర్ట్ వచ్చ చూ ఉ
ఏంటి ఈవెంట్ మిస్ అయినప్పుడు
ఆల్టర్నేట్ సోర్స్
ఆల్టర్నేట్ సోర్స్ అంటే జరుగుతుంటాయి అన్నీ జరుగుతుంటాయి ఇబ్బంది ఏం లేదు
అదే సోర్స్
అంటే మాకు ఇక్కడ ఎక్కువ రూల్స్ స్ట్రిక్ట్‌గా ఉంటది
ఓ హుం
ఒకటి కాకపోతే ఒకటిని వెళ్ళాం అనుకో ఒకటె దాంట్లో ముంచేస్తారు మనల్నే డిడ్ యూ ఫేస్ ఎనిథింగ్ లైక్ థిస్ ఎ లవర్
ఆ
నువ్వు వానికి మోటివేషన్ మోటివేషన్ ఇస్తాడా మోటివేషన్
ఆ నేను ఒక మోటివేషన్ క్లాసెస్ అని ఒక పిక్చర్ని
చదువు బిడ్డ
చదువు బిడ్డ అంటే చదువుతాం ఎంజాయ్ చేస్తాం అన్ని చేస్తాం అన్ని ఉండాలి కదా జీవితంలో
హ
అంటే మీరు చదువు బిడ్డ కాదా
అవును
ఆ
ఆ లెవెల్ ఆ టైమ్ ఆ టై
అంటే వచ్చే ఆ టైమ్ లో చూసుకున్నామా వచ్చామా అంటరా
ఏ టైం ఆ టైం తీస్తున్నాండి ఎవరి టైం వాళ్ళే
అంటే టైంకున్న వాల్యూ నీకు ఇంకా అర్ధం కాలే
ఓకే అండి మీరు
అంటే మీకు టైంకున్న వాల్యూ లేవు అలా ఏం అర్ధం కావట్లేదు కాబట్టి మీరు టైం ని కొంచెం వేస్ట్ చేస్తున్నావ్ ఎంజాయ్ చేస్తున్నావ్ అంటున్నావ్ అంతే కదా
అంతే అండి
అంటే మీకు ఇప్పుడు టైం అంటే దిక్కు తెలీట్లేదు అది అంతేనా హలో అంతేనా అంతే అనుకుంటున్నారా మీరిప్పుడు
మాక్సిమం అయితే అంతే
అంటే నాకు ఆ చెప్పు చెప్పు
అదీ నేను
నేను నాకు బాగా అర్థం కావట్లేదు కొంచెం బాగా ఏమన్నా
నేను అడిగిన క్వస్షన్ కి మీరు బాగా ఆన్సర్ చెప్పారు థ్యాంక్యూ టైమ్ ఇంపర్టెన్స్ ఏంటిది ఈవెన్ ఒకటి ఈవెంట్ మిస్ అయితే
అంటే ఇబ్బంది ఏం లేదు నువ్వు ఎక్కడైన ఎంజాయ్ చేయి యాడైన తిరుగు నిన్ను ఎవరు బట్టిచ్చుకునేవారు లేరనుకుంటా
అ
అందుకోసం నువ్వు బాగా
అ
రేపు మీ క్లాసులు సిఆర్ గా కాని టీషర్ట్ల కోసం ఏమన్న కోఆర్డినేటర్ పనులు ఏమన్న చేశారా
టైమ్ ఇప్పుడు ఈ మధ్య ఏమైనా ఈవెంట్స్ వెళ్ళరా ఏమైనా
ఇలా ఇలా ఇలా ఉండయి ఈ మధ్య గూగుల్ క్లౌడ్ మా కాలేజ్ పెట్టిన అప్పుడు ఇల్లా
ఆ
అప్పుడు వెళ్తే ఒక లైట్ ఒక వాటర్ బాటిల్ అన్ని ఇచ్చారు మాకు
స్టడీ లైట్ యూఎస్బి కనెక్ట్ చేస్తే అది లైట్ వస్తాయి
ఓ నైస్
ఓ అ మీరేమన్నా పార్టిసిపేట్ చేయలా ఇదా
ఉండండి కాసార్ ఇప్పుడు మీరు ఏమైనా ఈవెంట్ చేశార
యా ఈవెంట్ లో వర్క్ చేసానండి ఫ్యూచర్గాదో చేశానడి ఆర్బకీస్ లో కోఆర్డినేటర్ ఓపెన్ గా చేశాను ఒక టూ డేస్ స్
నైస్ ఏ
అంటే మీరేం మీరూ దేంట్లో చేయలేదా
చేసమండి
అంటే మీరు స్పోర్ట్స్ కోఆర్డినేట రా
యా టేబల్ టెనిస్ అండి
అంటే టేబుల్ టెన్నిస్ లో ఆ ఎంత మంది ప్లేయర్స్ ఆడతారండి టేబుల్ టెన్నిస్
ఫోర్ ప్లేయర్స్ అయినా ఆడొచ్చు టూ ప్లేయర్స్ అయినా
ఆహా
హ్మ్మ్
కాకపోతే నీకు దాని రూల్స్ ఏమన్నా కొంచెం ఎక్స్ప్లెయిన్ చెయ కదా ఏమన్నా రూల్స్ అలా
అది పల్లివాజూ అగు
డైలీ ప్రాక్టీస్ చేస్తే అదే వచ్చిద్దంటారా
అవునండి
ఇంట ఇ లేనా సింపుల్ టైప్ నెక్స్ట్ ఇస్ దర్ ఎని సింపుల్ టెక్నిక్స్ల్ ఎనిథింగ్
అది వేరే టాపిక్
అంటే అది వేరే టాపిక్ అంటే నాకు అర్థం కాలే సార్
అంటే ఇప్పుడు ఒక టాపింగ్ మీద ఉండి అదే టాపిక్ కం
ఆ చెప్పండి
అకాపి ఏమి చేస్తున్నావు
ఆ
మీరు ఏమి మీరు ఏమైనా
ఆ నేను ఏమైనా చెప్పు ఈవెంట్ పార్టిసిపేట్ చేసాను
మీరేం వర్క్ చేసారు అంటే మీరేమైనా ఈవెంట్
ఆ నేను కొన్ని ఈవెంట్లు కండక్ట్ కూడా చేసాను పార్టిసిపేట్ చేశాను కండక్ట్ చేసాను అన్ని చేసానండి
డేంజర్స్ ను దీస్
అంటే అంటే అదొక తెలియని హ్యాపీనెస్ మీరు ఇంటి దగ్గర ఏమన్న పిల్లల గట్ట్రా ట్యూషన్లు క్లాసులు అని చెప్పారా
ఓ నైస్
అంటే నేను నైస్ కాదు నువ్ ఏమన్నా చెప్పావని అడుగుతున్నా
ఆ చప్పామండీ
అంటే నాకు తెలిసి మీకేం రాదు మీరేం చెప్పుంటారు సార్ పిల్లలకి
బాయ్ జూలీ
బాయ్
ఐవడింగ్ రా ఐవడింగ్ బ్రో హలో
ఆ చెప్పు చెప్పు చెప్పు చెప్పు చెప్పు
మీరు మీ డ్రీమ్ ఈవెంట్ చేయాలి అంత ఏ ఈవెంట్
నా డ్రీమ్ డ్రీమ్ ఈవెంట్ చేయాలంటే మా ఫ్రెండ్ పెళ్ళి రోజు
ఓ
టుస్ డే ఐ విల్ హెల్ప్ టు దట్ పర్సన్ టూ డి బకింగ్ దే కోడ్ ఎట్ దట్ టైం
ఊ
ఆర్ యు ఎ గుడ్ టైమింగ్ సయింగ్ రైట్ నౌ
ఓ నైస్
ఓ నైస్ వాట్ నైస్ ఉంటే
చెప్తాలండి మీ డీమ్ ఈవెంట్ పార్టిసిపేషన్ ఉంటంది ఈవెంట్ లో నేను ఓ పార్ట్ అవ్వాలి అని